మండి ఆ నమస్కారంమండి వినిపి
నమస్కారం అండి వినిపిస్తుందండి నా వాయిస్ మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ నేను బానే ఉన్నా అండి మీరు బాగున్నారా మీరు మీ మీ మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు బాగున్నారా మీ మీ అబ్బాయి ఏ స్కూల్ అండి
అడు స్కూల్ కు పంపుతలేనండి ఇక పంపాలి ఇంకో యితే మాటలు వస్తయి మాటలు వస్తే తీసుకు పోయి స్కూల్ లో యేసే ప్లే స్కూల్ లో యేసేస్తాండి ఎందుకంటే ఆయన తోటి తట్టుకోలేకపోతారని మాటలు వచ్చుడే లేటు మంచిగా అందరి పిల్లలతోటి కలిసింటడు మంచి ఆడుకుంటాడు మెమొరి పవర్ అం పెరుగుతది ఉం కానీ ఆ
వాడికి గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా
ఆయన నిన్ననే రెండు సంవత్సరాలు అంత ఇంకా మెచ్యూరిటీ రాల ఆ అవి పా అబ్బాయి తోటే అండి ఉం మా బాబు నేను వర్క్ చేసే దగ్గరా యాసిడ్ పడ్డదని మా అత్తమోల్ల దగ్గర వదిలి పెట్టడానికి వెళ్ళాను ఆ ఇప్పుడు అక్కడ ఎవరి దగ్గర్ను మాట్లాడుతుండట పోయి ఇద్దరు కలిసి మాట్లాడుతున్నట వాళ్ళు
ఆహా అదా మ్యాటర్ నేను ఇంక అమ్మాయిలతోో మాట్లాడుత
వాళ చిన్ని గాని మాటలు రావు
ఎవరి తెల్స్ జీన్స్
అట్లేమి ఉండదు అట్లేమి ఉండదండి మా బాబు మిమ్మని డిస్టబెన్స్ అంత పద్ధతి య
చూద్దాం ఏ పద్ధతి ఎంత దూరం పోద్దో మనమ ఏం కంట్రోల్ చేసేటట్ లేదులే ఏ జెన్ నెక్స్ట్ జనరేషన్
హు
మటర్ స్కూల్ ఉండె ఒకటి బ్రేకప్
అయ్యో ఏమైంది
ఏందో ఇగా ఏదో అయ్యింది చిన్ననాటి ప్రేమ కాదు అవును అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నా
అవునా ఎన్ని సంవత్సరాలు ఆహా మీ ఎన్ని సంవత్సరాల ప్రేమ అండి చెప్పండి మీ లవ్ స్టోరీ నేను వింటాను
త్రీ అనుకుంట
అవునా మూడు సంవత్సరాలు ప్రేమించు కొని బ్రేకప్ చేస్తున్నారా అండి
ఎవడ్ చేేసుకున్నాడు అదే ఇంక వరకి
అదే బాబోయి ఎంతవు పెద్ద తప్పు చేసిందామె హ మీరు రేప్ మీరు లవ్ చేసారా ఆమె ప్రేమించింద మిమ్మల్ని
అయితే ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతకు ముందుకే ఉన్నాడంట బ్రేకప్ అయిందంట పాప్ మాట్లాడుకోట్లే అంట తర్వాత న నా తెలీదు ఏదో మాట్లాడుకున్నాం కొన్ని రోజులు అ అట్ల అట్ల అట్ల అట్లా అది పిలవకుండానే అలా పోయింది ఎలా ఒక్కువ పోయింది ఆ తర్వాత అట్ల అట్లానే నడిస్ పింది ఒక టూ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ వాడి క్ మెసేజెస్ సిందో ఏం చేసిండో ఏం చేసిండో తెల్వదు మళ్ళీ పావురం ఎగిరిపోయి ఆ చెట్టు మీద వాాలి పోయిన పావురాన్ని ఎందుకు గెలకడం అంటే సైలెంట్ గా నేను ఊకున్నా
అవున మీకు ఆమంటె ఇష్టం లేదా అండి అలా ఎల్లి పోయి లవ్ సార్ మీరు
ఎందుకు లేదండి మరి ఏం చేయను వా బెదిరియనా పోయి
ఆ ఆట్లెట్ల నువ్ వదిలేసావ్ నన్ను చెళ్ళినప్పుడుే మాట్లాడినామ అని అడగలేదా మీరు
ఏం అడుగుతాం ఇప్పుడు రేపు దాన్ని చేసుకున్నాక అది మళ్ళీ పోతే
అందుకే ఇక నమ్మకం లేక వదిలే ఆ ముందు పోయింది నయమయింది మళ్ళ త రాత్రికి పోతే ఆ ఇంత ఉండద అనుకున్నార
అదే అనుకున్నా నువ్వు ఇట్లాంటి దానివి అని తెలుసుంటే నేను లవ్ చేయకపోతున్నావ్ అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినను అంతే వాడు కూడా నాతో మాట్లాడండు ఏమైత నువ్వు తననికి అ‌ని. అంటే ఫ్రెండ్స్ మేము మా మధ్య ఏం లేదు పెళ్లి. ఆ ఆడ పెళ్లి చేేసుకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాండు ఆమెనే ఏమో నాకు నువ్వు నచ్చలేదు. నే నా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఏ తెలియక లవ్ చేసిన కొ. ఒక్క బోల్ అనుకుంటే ఏదో మాట్లాడింది త్రీ త్రీ ఇయర్స్ ఎందుకు మరి ఇట్లా టైం వేసట్. ఉంటనంటే ఇగ ఏదదో చెప్పింది సరిపోగా నీకు ఆడే కావాలి కదా నే. నెను వాడికి చేప్పను వుండిపో అని చెప్పింది. పోయినాక ఒక వన్ వన్ మంత్ తర్వాత. వన్ మంత్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసింది మెసేజ్ చేసింది. మళ్ళీ వన్ మంత్ తర్వాత నాకు మెసేజ్ చేసింది హలో హాయ్ అని. మంచినె ఎవరమ్మా నువ్వు నాకెందుకు మెసేజ్ చసినావు. అని చెప్పి చెప్పిన. మళ్ళీ తర్వాత ఎందుకు నాకే మెసేజ్ చేయాలనిపించింది అది చేసినాక ఏమో మళ్ళ.
ఏం కదులేండి ఏదైనా మీ మంచి కోసమే. అనుకోని సప్పడేక ఉకోవాలి ఇగ బాదపడాల్సిన అవసరం లేదు లేండి.
అట్లా అయిపోయింది ఇంకా స్టోరీ. దానికి ము ముఖం ముఖం అసలు. ద ఏమంతా అంతే అంతకతం యావరేజ్ కాని లవ్ చేసిన పాపానికి. కష్టం అట్లా. అసలు చూడకుండా లావ్ చెసిన.
అవునా ఇగ ఆమెనా మీకు ఫస్ట్ లావ్.
ఆ ఫస్ట్ లవ్ కొవ్వు అమ్మే ఇగ. అమ్మేనే ఇంగ.
అయ్య పాపం పడక పడక ఒక అమ్మాయికి పడతే అది అట్లా చేసిపాయి.
లేదు నాకు మా మరదలు ఉండే పాపం దానికి నేనంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు. చెప్పిన కుడా అసలు నచ్చట్లేదు. ఏ ఏంట్ర ఇది ఎట్లాన్నది అనుకుంటా.
ఏం శాపం పెట్టిందో ఆమె.
మనకి లవ్ సెట్ అవనలకి నాచ్చ. వచ్చారు మనని అదే ఏం సైకాలజీ ఏమో అర్థం కాదు. నాకు ఇపడి కూడా నచ్చదు మరే.
అదే అండి అందుకే ఆమె శాపకం వల్లనే అట్లేంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండిఇగ మనం ప్రేమించి. చోళ కంటే మనల్ని ప్రేమించేవాళ్ళు మంచిగా చేేసుకుంటారండి మోసం చేయారండి.
ఉమ్ కానీ నచ్చరు కదా ఎందుకో. మరి అది ఎందుకు అర్థం కాదు. మళ్ళీ ఆమె ఎట్లా తెలుసా నాక్ నాకు ఆమె నచ్. నచ్చదు గాని ఆమె మల్ల వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పింది నాకు వాడంటే ఇష్టం అని. అది కాని ఇది. కొంపలు ముంచెది కొంపాలు ముంచెది పోయింది. ఆ కొంపలు ముంచేదే నాకు నచ్చింది ఎందుకో.
గంతే ఉంటది కొందరు మాటలతోనే మాయ చేస్తారండి. మాటలతోనే మాయ చేసి ఆకట్టుకుంటారు. ఈగ వదిలేసుకుండి ఎందుకైనా మంచిది. ఇంక ఇప్పుడు పోయింది నయం అనిపించినలె మీకు.
వన్ ఇయర్ అయితుంది బ్రేకప్ అయి వన్ ఇయర్ పైన లాస్ట్ మీట్ ట్వంటీ. ట్వంటీ ఫైవ్ జానవరి ఫస్ట్ ఉమ్ జాన్వరి ఫస్ట్.
న్యూ ఇయర్ ఏ న్యూ ఇయర్ మీక్.
న్యూ ఇయర్.
హు. ఏంకాదు లేండి ఏదైనా మీ మంచి కోసం ఆ
మేడం కథలు పడ్డం స్టార్ట్ చేసింది
అయ్యో
ఇంకొకరితోటి
మొత్తం మత్తహ
అంటే మరి నేను ఇంటికెళ్ళిన తర్వాత అడిగన్ ఎన్ని సార్లు అంటే మళ్ళీ ఎప్పుడోత్తవ్ హైదరాబాద్ అని అంటే టైం పట్టిద్ది అది అని చెప్పి చెప్పినాను కతం జెండా మార్చింది ఒక జెండా పడేసింది ఇంక ఇంకొకడు బుధకరించిండు ఇంకోడు బుజ్జాగించిండు అట్లా అట్లుంది జమాన్ బయట
అందరు అట్లా ఉండారండి
త్తాది కొన్నిసార్లు కోపంత్తాది కొన్నిసార్ల ఏమో తనకి నేను కరెక్ట్ కాదేమో అన్న తాడ్తోటి మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకుంటా
మీరంటే ఇష్టం ఉంటే ఇంకోరి మీదికిపోరండి మీరు అంటే ఇష్టము ఉండేం అంతే ఇగ
అది ఆల్రడీ నిజమే కాని తనకి ఆల్రెడీ స్టోరీ ఉంది కదా ఏమో నాకున్నట్టు తను తనకి వాడి మీద ఉందేమో అందుకోసం పోందేమో అన్నథాట్ తోటి వదిలేసుకున్నా ఇంకా నేను అది మ్యాటర్ ఎందే ఏహ అప్పుడు ఆ ఆర్డర్ ఆపిడ కొట్టుకునేటోడ ఏమే ట్టుటోడు వాడు ఇట్టు
ఇక అంతే కొన్ని కొన్ని గట్ట అట్లా అయితే మనం దానికి ఏం చేయలేం సర్ పోలె
సాలరీ ఎక్కువ అట దాని ఫెస్కి అసలు నేనే ఎక్కువ
అది ఆ పత్తిరేమ అండి ఊ లేకపోతే అట్లానే ఫస్ట్ మీటైనప్
బాదా అనిపించిందా అండి మీకు మీకు ఆమె చెప్పిందా లేకుంట మీ తెలూసుకున్నార
ఏంటిదది నేనే తెలుసుకున్నా కాబటికి నాకు ఇదంతా తెలిసింది లేదంటే అమ్మో ఇంకెంత ఏన్నిరో కొంప
ఇంక తెలిపో మీరు అట్లనే మాట్లాడు మీ నీ పనైపోవ్ ఆ పానైపోవ్
అంటే నేను లాస్ట్ టైం వేసిన జాబ్కి నైట్ షిఫ్ట్స్ ఉండే నాకు నైట్ దుబ్బిస్తుండే డైలీ డే టైమ్ లో నాతో మాట్లాడేది నైట్ టైం వాడుతోటి కాల్ వెయిటింగ్ వచ్చేది నైట్ మిడ్ నైట్ టువెల్కి ఏంటిదంటే ఇంట్లో వాళ్ళు అని చెప్పేది ఇంట్లో వాళ్లు గి టైమ్ లో ఎందుకు కాల్ చెత్తారని నేను అట్లా అట్లా ఓసారి ఫోన్ కూడా చెక్ చేసిన్నా చెక్ చేస్తే అలా కాంటాక్ట్లు ఉన్నాయి గానీ నెంబర్స్ చెస్ట్ లేదు ఏమని చూడ్న్నాని సైలెంట్ ఊకున్నా అట్లా చాలసార్లు చూసినా తర్వాత స్నాప్ లో డిలీట్ చేయడం మర్చిపోయినట్టుంది దాంట్లో ఒక పేరు అనిపించింది ఎవడని వానికి కాల్ చేసినా ఆడెవడో ఫ్రెండ్ గాడు అన్నది సరే అని లైట్ తీసుకున్నా బెస్టీ అన్నది ఆ లైట్ తీసుకున్నా లాస్ట్ కి భాగోతం బయట వడ్డది వదిలేశ్న ఇంగ అప్ అహా మేడమ్ డైరెక్ట్ ఊమ్ సరే